ఏం చేస్తున్నావ్
స్లో వర్క్ చేసుకుంటానా కొంచెం
అందుకు ఇంకా అయిపోలే వర్క్
కాలేదు కదా మన సాఫ్ట్వేర్ కష్టల్ గట్లే ఉంటాయి
ఏమ్ కస్ట్ సమ్ తెమ్
అదేఏంది అక్కడళ్ళు అక్కడ ఉంటరు మనకేమో చీకటి ఐయితది ఇక్కడ ఇక్కనుంచి వర్క్ చేయాలి వాళ్ళు తెలివి తోని ఉంటరు సో అందుకని కష్టాలు ఉంటయి
వర్క్ ఫ్రమ్ హోమ్ కంటే ఆఫీస్ ఉంటేనే నయం కదా
ఆ అంతే కద మరి ఎందుకంటే
ఆ టైమ్ కి క్లోజ్ చేసుకొని ఇంటికి రావచ్చు
అట్టర్ వేయ ఆందరేయ అందరు ఉంటరు కాబట్టి
అవును వార్ ఆగిపోయిందా వార్ గురించి ఏమస్తాంది న్యూసు
వారు మానాలే నడుస్తాంది ఇంకా ఎక్కువ అయితాంది
మరేంటి సొల్యూషన్
ఏమో గ్యాస్ ఓ పదిహేను రోజులు పదిహేను రోజులు ఎక్స్టెండ్ అయితది
ఓ
ఉన్న గ్యాస్ ఏమో ఇంకొక పెట్రోల్కి ఏమో లైన్ లైన్ నిలబడాలి
అక్కడ నుంచి షిప్పు బయలుదేరింది అన్నారు గదా
షిప్ బయల్దేరితే మే వచ్చేస్తది
ఎన్ రోలు వడుతది
ఏమో రా మనకేం తెలుసు మనం ఏమైనా షిప్ లో పని చేతన్నామా
ఇంకా
ఇప్ప ఇట స్టూల్ ఏదామా మరి శాటర్డే సండేలు అతన్నాయ్ రేపువు రేపు ఏదో రా రామనవమి అంట గదా
ఆ అదేచు శ్రీరామనవమి
అదే అదే టూర్ అయిపోతద
న అవును శ్రీరామనవమికి నీకు నీకు తెలుసా ఏం ఏం చేస్తరో
ఏంచేస్తరు
నైవేధ్ ద్యంగా ఏం ఏం పెడతారు తెలుసా నీకు
నైవేద్యం ఏదో పానకం ఇస్ పెరుగ
ఆ
పానకం ఇస్తారు గాదు
పానకం దేనితో తయారుచేస్తారు తెలుసా ఆ మిరియాలు మొత్తం మిర్యాలేనా
ఇంకా
ఇగంతే ఏముంటది మిరియాలు ఏత్తే మరి
ఇంకో ఇంకో రెండుంటాయి
అది చేసేటోలకి తెలుస్తది
అంతేనా
అంతే కదా మరి
శొంఠి శొంఠి వేస్తారు దాంట్లో
శొంఠా
ఒక తులసి దల మే ఒక తులసి ఆ కు గాని దళం గానే వేస్తారు
ఆహా అందుకే ఘాటు ఉంటది
బెల్లం
అదే అందుకే గాటు ఉంటది
తులస
ఘాటు ఘాటు ఉంటదిగా మంచిగా
ఆ మిరియాలు పొడి ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటది తెలంగాణ కల్చర్ లో చేసుకోరు కాని ఆంధ్ర కల్చర్ లో చేసుకుంటారు
మామ్ ఆంద్ర కల్చాల మ మన మనగ ఇస్తర ఆ వడ పప్పు ఇస్తారు నాణ వెటి స్పెషల్ కదా
పెసరపప్పే
తీసురా హ్మ్
ఎందుకు పానకం ఎందుకు చేస్తారు చెప్పు
ఆనియను తీర్థం
ఆ
తీర్థం
ఇ అయితే తీర్థం కొబ్బరినీళ్లే ఈయోచ్చు గద పానకమే
తీర్థం ఆయే
కాదు
కొబ్బరి కొబ్బరి నీళ్ళు అయితే ఎన్ని కొబ్బరికాయలు కొట్టాలి బాగా కొట్టాలి కదా!
ఆహా అందు
ఆ ఆ
ఉగాది తర్వాత వెదర్ ఎలా ఉంటుంది అయితే ఎండ లేకపోతే ఆ మబ్బులు మబ్బులు ఉండడం లేకపోతే సడన్ గా వర్షాలు మెయిన్ ఎండలు సో వాతావరణం అనేది చేంజ్ అవుతు ఉంటది కాబట్టి మనకి సన్స్ట్రోక్ అనేది ఈజీగా తగుల్ ప్లస్ దాహం తీరదు తొందరగా అందుకోసం అని చెప్పేసి ఈ టైం లో ఆ పానకం తాగడం వల్ల మనకి దాహం అనేది తీరతది. మన ఆ బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దాంట్లో సొన్ తెసరూ తులుసి ఆ ఎస్తరు బెల్లం వల్ల మనకి విటమిన్స్ ఖనిజాలు అనేటివి లభిస్తాయి బాడీకి
ఆహా
అ అందు వల్ల పనకం అనేది తగుతా ఇంకా
జ్యూసులు తగుతరు కదా జ్యూసులు జ్యూసులు పెట్టచ్చు గ మరి సాపడేక్క
ఆ
జ్యూసులు జ్యూసులు పెట్టుకున్న ఎండకు అదవుతుంది కదా
అర్ధం అవ్వట్లేదు
జ్యూసే మన కర్బుజా జ్యూసు మస్క్ మిలన్ జ్యూసు
ఆ
అవి ఎండకు మంచిగనే వాటర్ ఇస్తాయి కదా
యి కానీ బెల్లం వల్ల మనకి ఐరన్ ఐరన్ డెఫిషియన్సీ రా వున్ ఉంటది
ఆహ
అందుకోసమే
హ్మ్
లాస్ట్ ఇయర్ మేము ఈ టైంకి ఊర్లో ఉన్నాం శ్రీరామనవమికి
ఏ ఊర్లో
కొత్తూర్లో ఉన్నాం
హ్మ్ హు అవును గదా
ఇంకా
ఇప్పుడు ఇక్కడ
అవును వేములవాడలో కన్స్ట్రక్షన్ అయిపోయిందా టెంపుల్స్ ఓపెన్ అయినాయా
వేములడ్లోన వేములవాడలో ఓపెన్ కాలే కాలే ఇంకా జరుగుతన్నాయ్ గ
మరి ఇప్పుడు దర్శనం చేసుకుంటే ఎక్కడ భీమన గుడిలోనేనా
ఆ భీమనా గుడే ఇక్కడ కూడా పంపిస్తారు కావచ్చు తెల్వదు బట్ అన్ని ఆ కోడ్లాని గట్టి ఎసుడు అన్నీ అవన్నీ భిమన గుడ్లనట్టు
ఓకే ఓకే
అ
హ
తనం చేసుకున్నావ మర ఒకసారి అడికి
ఆ
అక్కడ ప్లాన్ చేసుకున్నావా అంటున్నా
చూద్దాం చూద్దాం
హ
తినేదయ్యిందా
ఆ డిన్నరా డిన్నర్ ఇంక కాలే పన్నెండున్నర పదకొండున్నర ఐతందిగ
ఆ
తినాలిగా కంప్లీట్ చేయాలి కదా ఇప్పటికి
వన్ జీరో నైన్
హ
ఇంకా కూరుగాయలు ధరలు ఎట్లున్నాయి అక్కడ కూరుగాయలు ధరలు ఎలా ఉన్నాయి హలో హలో